వినిపిస్తుందా అక్క
ఆ వినిపిస్తుంది అక్క
ఆ ఏం చేస్నారు పని తీరిందా
లేదక్క కర్రీ వండాలి
హహ్మ్ ఏం కర్రీ చేస్తావ్ ఇచి రాపో ఆహా
మీది అయిందా పని
కాలే రా రైస్ పెట్టిన కుక్కర్ లో అదే అయితది ఇచి రాపో మీ బాబు పడుకున్నాడా
ఆ ఇప్పుడ పండుకుంటుడు అక్క
ఆహా మీ అక్క ఈ నెంబర్ ఇచ్చింది మీ ఓన్ సిస్టరేనా
ఆ ఓన్ సిస్టర్
హహ్మ్
మా బాబుకి ఈ రోజు జలుబైయింది కొంచెం మోసం నిద్రపోలేదు మధ్యాహ్నం
ఆహ
ఇప్పుడే పండుకొన్నాడు
సిరప్ ఇట్లా వయిపోయి డ్రాప్స్ అన్నాన సిరప్ అన్న ఉంటే
ఆ ఇచ్చారక్క పోస్ పోస ఆఫ్టర్నూన్ ఇప్పుడు పోయాలి మళ్ళీ సాయంత్రం నీకు ఎంత మంద అక్క పిల్లలు
ఆ ఏంటిది రా
మీకెంతమంది పిల్లలు
ఇద్దరు పాప బాబు పాప ఫైవ్ ఇయర్స్ బాబు టూ ఇయర్స్
ఎక్కడ మీది
మాది ఇక్కడ కరీంనగర్
ఓహ
ఉ
అ అయిందా మరి పని
ఆ పని అయింది రా పొద్దున వండిందే ఉన్నది
మీ అత్తయ్య వాళ్ళు ఉంటారా మీతోటి
ఎవరు ఆ ఉంటారు
అ
మన్నరాకుదకన్న
ఆహా
మీరు సపరేటా
ఆ సెపరేట్ ఆకా
ఆఓహా
అ అ
ఇంకా
ఏం లేదక్క చెప్పాలి మీరే
మీ బాబుకెనీయర్స్ ఇప్పుడు
సెవెన్ మంతంత్స్
సెవెన్ మంత్స్ అయినా పీడింగా డబ్బా పాల ఆహా మీరు ఎక్కడ ఉంటారు
ఇడిలో ఉంటు
హౌస్వైఫ్. ఎనా
అవు
అయితే ఎంతవంది మీ అక్క నెంబర్ ఇచ్చింది అని నేను డైరెక్ట్ వాట్సాప్ లోని సేవ్ చేసుకున్నా నెంబరు కనిపించట్లే కాల్ కట్టేను న నెబర్ నాకు మళ్ళీ వాట్సాప్ చేయి
ఆ సరే
హ ఎన్నికల్స్ అయినాయి రామన్నీ
టూ అక్క ఇది త్రీ నీ తోటి
హ ఇవాళనే వచ్చిందా నీకు
క్క
పరకి వాళ్ళనే వచ్చిందా
లేదు నిన్ననే వచ్చింది కాగానీ నేనే చేయలేదు బానే మొన్న ఊరికెళ్ళిన మేము మా పిన్ని ఎంగేజ్మెంట్ కి ఊన్ నిం నిన్న వచ్చా గార్జన్ చేసి పడుకున్నా
ఆహ
ఇంకా ఆఫ్టర్నూన్ నుంచే స్టార్ట్ చేసి
ఇంకా టూ త్రీ డేస్ అయినా అయ్యొచ్చు టైమ్ ఉంది కానీ ఒకళు తొందరడు కట్టుకుంటే ఇంకో ప్రాజెక్ట్ ఉండేద అని చెప్తారు కదా
అదే ఉందంట మీకెవరు చెప్తార అ ఇది మీరు ఎటి
నాకు మా ఫ్రెండే చెప్పింది నేను ఒక్కగా సన్మతి ప్రాజెక్ట్ ఒకటే చేసిన ఇప్పుడు ఇదే వాట్సాప్ లో వచ్చింది డైరెక్ట్గా
హ్మ్మ్
అప్పడి గ్రూప్ సున్నాయి గదా ఇగా ఆ గ్రూప్ లో మెస్ తో వచ్చింది
ఆహ్ అనిల్ అట్లే అని ఉం నా
ఆ మాదే
ఇఓలో
హ్మ్మ్ అట్లే ఎవరు పెట్టిలో ఆ
ఆ ఆ ఆహ్ ఫోన్ ఇంగా అంటే మీ హస్బెండ్ గాల్ నీ రా
ఫోన్ నాదే నా దగ్గర ఉంటది గాని ఆయనే ట్రూ కలర్ లో సేవ్ చేసిండ అన్నట్టు నేమ్ హ్మ్మ్ ఇది ఫోన్ నీదేనా మరి
ఆ నాదే అక్క
ఉమ్మ్ మొన్న హోలీ ఎట్లా చేరుపుకున్నారు మీరు.
మా బాబుకి సెవెన్ మంత్స్ ఏ గదా.
హ్మ్మ్ మీ ఇంటి దగ్గర ఎవరన్నా జరుపుకుంట్ ఆ ఎవరైనా జరుపుకుంటన్నాట చవా
చిన్న పిల్లలు మా అపార్ట్మెంట్ లో వాళ్ళు జరుపుకున్నారు ఇక వాళ్ళకేలా చూసుకుంట కూర్చున్నాం
ఉమ్మ్ హ్మ్మ్ ఆ రోజు ఫెస్టివల్ రోజు హ్మ్ హ్మ్ ఏమన్నా పేషల్ ఆ మరి్
ఏం లేదా అక్కా ఆ రోజు మా హస్ వీడ్కి డ్యూటీ పడింది.
ఆహా ఏం డ్యూటీ
డ్రైవర్ అక్కా.
ఆహ్ము మీ ప్రాపర్ వేరే దగ్గర అయితే. ఆయన ఆటో డ్రైవర్ ఆటోడ్రైవర్ రా
ఆహా
హ్మ్మ్
ఏంటక్కా
ప్రాపర్ అక్కడయితే మీరు హెచ్ఫైడి లో ఉంటాలం
ఆ మర్ అది మొబ్బైది అ ప్రాపర్.
హ్మ్మ్ నే అక్క ఆ అత్తమ్మ వాళ్ళది గుడ అక్కడ్నేన
ఆ మ ఒకటే ఊరు మా హస్బెండ్ది మాది లవ్ మ్యారేజ్ మాది
ఆహా మీ అక్క గుడ అంతే జెప్పింది ఆళ్ళ వాళ్ళది వాళ్ళ అత్తమ్మోళ్ళది అదే ఊరని జెప్పింది.
ఒకటే ఊరు వాళ్ళది ఎరేంజే మా మామయ్య మా అమ్మమ్మ వాళ్ళ మా తాతయ్య వాళ్ళ తమ్ముడు కొడుకు
ఊహు
వామ్మొ అలా ఉడికిచ్చమ్మ ని
ఆ గదే చెప్పింది లాక్డౌన్ టైమ్ లో మ్యారేజ్ అయింది అని చెప్ ఉడ్ అమెకిద్దరు పాపలేనట
బాబు
ఆహా చింత
ఒక పాప ఒక బాబు నా అక్క నీకు
ఆ అవునురా
ఫస్ట్ పాప
ఆ ఫస్ట్ పాప ఫైవ్ ఇయర్స్ పాపకి స్కూల్ కెళ్తది బాబుకి టూ రన్నింగు స నువ్ ఇంట్లోనే ఉంటవా నువ్వు
ఆ ఇంట్లోనే ఉంటక్క
అంటే ఇప్పుడని గాదు బాబు పుట్టక ముందైనా ఏమన్న వార్ కా హౌస్ వైఫ్ రేనాని
ఎ దిన్ఫోదిగ
ఆ ఇంట్లోనే ఉంటవా
ఇంట్లోనే ఉంటాం మేము ఇది గేట్ వాచ్మెన్ ఉంటది గదా
ఆ
అట్ల
ఆ వార్కి జూస్ కుంటవా మ్మ్ అంబడు ఎంత ఇస్తారు మరి శాలరీ
ఇప్పుడుయి శాలరీ ఏమి ఇవ్వట్లేదు. అక్క రూమ్ ఫ్రీ
ఉంహు అం డే టైమ్ లో నేనా వాచ్ మెన్ నైట్ టైమ్ కూడా ఉం
ఆహా ఏ అసలు గేట్ తీస్ డు ఉండదు ఏమి కాని మెట్లు ఉంటాయి కదా మెట్లు ఊడ్చ డ్చి తుడవాలి. పొద్దున్నే మా హస్బెండ్ ఊడ్చి తూడ్చి వెళ్ళిపోతాడు డ్యూటీకి.
ఆ మళ్ళీ ఉన్ని ఉహు అన్ని రూమ్స్ ఇచ్చింటారు మీకు
అక్క
ఎన్ని రూమ్స్ ఇచ్చిలు
ఒకటే రూము పెద్దది
ఒక్కటే రూము పెద్ద దా ఉహు
మీది మీ హస్బెండ్ వాళ్ళ దొక్క దగ్గరేనా
లేదు మా అమ్మ వాళ్ళది వరంగల్
వరంగలేనా
ఉమ్ అత్తమ్మ వాళ్ళదేమో కరీంనగర్
ఓహో
ఉ
మీరు ఎంతమంది సిస్టర్స్ అక్క
ఒక అక్క నేను మా తమ్ముడు ముగ్గురం
ఉ మీ అక్కకి మ్యారేజ్ అయిందా
ఆ అయింది ముగ్గురు బాబులు మీరు
పాపల
బాబు బాబు
ముగ్గురు బాబుల
ఆ ముగ్గురు బాబులే
మీరు ఎంత మంది
నేను మా అక్క ఇద్దరమే
ఆహా ఇద్దరేనా
నేను మాఅక్క ఇద్దరమే అక్కకిద్దరు ఆడపిల్లలు నాకొ ఒక బాబు
ఆహా ఆహా
మాకు బ్రదర్స్ ఎవ్వరు లేరు.
అయ్యో ఏంకాదులే
అందుకే మా అక్క బాబు కోసం అని థార్డ్ ఉంచుకుంది
ఉహు
వాళ్ళ పిల్లలలకు కూడా అట్లుండొద్దని బ్రదర్స్ లేకుండా
ఆహా ఇంకా బ్రదర్స్ లేకుంటే ఏమతే మీ ఇద్దరు సిస్టర్స్ అయితే ఉన్నారుగా ఒక రాజ ఈ పండి రోజు ఫీల్ అయిద
అదే అక్క మెమ్ రాకీ కి ఏడ్చుడు బాధపడ్డు వాళ్ళకు ఉండొద్దని మా లాగా మీ తమ్ముడికి మ్యారేజ్ అయిందా కా
ఏ లేదురా ఇప్పుడే చిన్నోడే ఇంక అట్లా ఎయిటీన్ నై టీ ఇట్లుంటాయి అ
మీకెంతంటాయి
మాకు ట్వంటీ త్రీ
ఆహా
ఉ అట్లా ఇప్పుడు కరోనా టై లోనే పెళ్ళయింది అన్నట్టు నువ ఇగో టెన్ మినిట్స్యయి నీ నెబర్ మెసేజ్యి వాట్సప్ లా నేను ఫోన్ చేస్తా నీకు ఆ సరే
సరే అక్క
చేరా
అ